హలో నమస్కారండి బాగున్నారా ఏం చేసాలు తిన్నారా
ఆ తిన్నాం అండి మీరు తిన్నారా
ఆ మీయం కూడా తిన్నాం
ఏం కర్రీ
ఏం కర్రీయ మా స్నేహితుడు ఉల్లిగడ్డలు చారు చేసిండు
అవునా
ఆ అవును మీరేం కరం
మాది ఎగ్
అవునా తులిగడ్ల చార్ల ఎగ్గు బాగుంటుందండి
ఆ బాగుంటదండి
ఆహా ఇబ మా స్నేహిత మా స్నేహి తియాల అదే చేసండు
దుంట చార్లు ఎట్లు ఊడక
ఆ ఎగ్ ఉడుక వెట్టింది
ఆ దాన్ని కోడిగుడ్ల పులుసు కూడా అంటారండి
ఆ మా సైడు అంటు పుల్స్ అంటారు
ఆ
ఆ
మీరే వంటలు జెకుంటారా
ఆ మేమే వంటలు చేసుకుంటాం ఇక్కడ రూమ్ ల ఉండి మేమే వంటలు చేసుకుంటాం
ఆహా
వస్తున్నాయా మీ సైడ్
ఎక్కడా ఉరుముతుంది వర్షం పడ్డట్టే ఇస్తాను కానీ పడట్లేదు అసలు ఇవాళ పొద్దున్ననే ఉరిమింది కానీ వర్షం వస్తదేమో అనుకున్నా కానీ రాలే
ఇ మా సైడ్ అయితే ఫుల్ వర్షం పడుతుంది ఇప్పుడు
అవునా మాకు ఫుల్ ఎండ కొడతంది
ఇళ వర్షం పడుతుంది ఇట్లా సౌండ్లు మన ఉరిమిన సౌండ్లు వస్తానేయి మీ సైడ్ ఇట్ల వర్షాలు ఇట్ల ఏం లేవా
అట్లే ఏం లేవు పొద్దున ఉరిమినట్టు సౌండ్ వచ్చి నేను లేసినా కానీ అసలు వర్షమే ఆ వల్లే ఏండనే కొడతంది
అవునా ఇప్పుడు మాడ చల్లగా గాలి వచ్చింది నల్ నల్ల మబ్బు మబ్బొ వచ్చు అంతా చీకట అయినట్టు అయింది ఐదు గంటలకె
అవునా మాక ఏం లేదు మంచి చడతాం
ఆ
నిన్న వడ్డాద మరి
నిన్న వడ్డద మా సైడ్ నిన్న వల్లే నిన్న ఎండ కొట్టింది ఇవాళ వడుతది వర్షం
ఆహ మాకు నిన్న వడ్డది ఫుల్
అంటే మీరు వర్షం పడ్డప్పుడు ఏమైన్నా పొలం ఇట్లా పొలంకాడ ఇట్లాన్న పత్తికింజలు ఇట్లాంటివి పెడతారా
ఆ దాని కోసమే చూస్తాల అసలు అందరుూ పొలాలు దున్నుకొన్నారు వస్త అని కానీ వర్షాలు పడట్లే అసలు ఒక వర్ష ఒక వర్షం పడంగ అ ఇత్తనాలు ఇస్తే మళ్ళా నీళ్లు లేక వెండిపోతాయి కదా
ఆ అవును
అందుకే చూస్తాళ్ళు ఒక రెండు మూడు వారాలు పడితే భూమి అన్న తడవాలి కదా
ఆ
భూమిదడు
అంటే మీ సైడు ఒక్కసారి వర్షాలు పడితేనే పెట్టారా
అంటే వాట ఈ నీళ్ళు బావి మోటర్ ఉంటాయి కదా
ఆ అవును
అవి ఉన్న వాళ్ళు అవకాశం ఉన్న వాళ్ళు ఎట్టుకుంటారు ఇగ లేనివాళ్లు వర్షాలు పడదు కానే వస్తారు లేని వాళ్ళు
అవునా అంటే ఏంటి ఇంకా మీకు నా ఇట్లు ఇట్లా ఇవన్నీ స్టార్ట్ స్టార్ట్ కాల పొంలకాడి పని ఇట్లా అంటే పత్తి గింజలు కాకపోయిన వేరేటి
ఆ ఇట్లా దున్ని నాబోసిండు గాని ఇంకా పెట్టలే అది వర్షం బ్యాడ్తేనే చూడా
మాక్కడ నట్లు కూడా వే నట్లు కూడా వేసి చెల్లు అన్ని మొత్తం ఇట్లా పొట్టకొచ్చినట్టు ఐనియ్ ఇప్పుడు
బోర్లు ఉన్న వాళ్ళ వేసుకున్నారు ముందు ఇక ఉ ఆ వెసులుబాటు లేనోళ్ళు
మీరు వెళ్తారా పొలం కాడికి ఇట్లా
ఆ మాగుడుఉంది గాని నేను వెళ్తాను ఎంతగానం రాదుగాని చూ చేయించుకుంటా అన్నట్టు ఇట్లా వాళ్ళని తీసుకోపోతా అట్లానా
కులోలాన్ తీసుకొని పోతారా మీరు పొలం కాడికి అవునా ఆహా
ఇట్లా అన్నీ ఇక కూళ్లే ఏమంతా మిగిలదు మనం చేసుకుంటే బాగా
అవునవును
అదిగా
అని అట్లానే మీరు కూడా ఏ ఫేయిలు మరి పైసలు కూడా చనా మిగుతాయి కదా చానా మనకి
ట్రై చేస్తాను కొంచెం కొంచెం చేస్తాను నేన్కూడా కానీ మరి బాగా రాదు
ఆ
కొంచెం కొంచెం కొంచెం సేవ్ చేస్త
అయినా ఎండాకాలం కూడా ఏం పని ఉంటది ఎక్కువ ఏమి ఉండదు కదా ఉంటే వర్షాంకాలం సలికాలమే కదా ఆ ఎండాకాలమ ఆప్పుడు ఒక ఊరి కోసిన తర్వాతకి అవి ఎండబట్టుడే ఉంటదిగంతే
అవును కానీ అది కొనేదాకా అక్కడ పోసుకొని కూర్చోవాలి కదా
అవున అవును అది కూడా ఆ మార్కెట్లో పోయాలంటే ఇబ్బంది చాలా ఇబ్బంది అ వాళ్ళు వీళ్ళ కొట్టుకుండు అయితది అంత ఇబ్బంది చా ఇబ్బంది అయితది
ఆ బస్థలాన్ని అంత కష్టపడి పండించి బస్తాల్ నిప్కుని పోతాడ్ కొట్లాట అయితది అది వాళ్ళ కొనరు రారు టైం మళ్ళా వర్షం తడ్ అన్న బాధ రేట్ ఎట్లా పడుతుంది అన్న బాధ ఉంటది
అవును అవును ఈ మధ్యలో మళ్ళ ఇవి బోనస్ పడాతందా పడతలేదని అవి చూతన్రు అంత ఇబ్బంది ఇబ్బంది ఉన్నదంతా ఈసారి చ ఈసారి చానా మందికి వరి పంటలు తగ్గించేళ్ళు మొక్కజొన్న పంటలు పెంచేళ్ళు చాలా మంది
ఆ చాలా మందికి పొలంలే ఉంటాయి వరి పంటే ఉంటది
ఆ వరి వ వరి తగ్గించలు మొక్కజొన్న పెంచుతాలి ఎక్కువగా మళ్ళీ అవేమి నాలుగు నాలుగు వేలు మూడు వేల ఐ వంద ఇలా కింటా పెట్టటి ఇవే రెం వేలు రెండు వేలఐదు వందలు ఇట్లా పెడతారు
అట్లకాషల్ రేటే లేదు ఇక ఇన్ని రోజులు అలవాటు ఉంటాయి కదా ఒక్కసారె మారవ మారవలే కదా
అవునవును అది ఇన్ని రోజులు అంటేనేమో ఇప్పుడు ఇన్ని రోజులుంటేనేమో మార్కెట్ల చూతనే వేరే అలది బయట వాళ్ళకి కంపుకున్నా ఇప్పుడు మార్కెట్లో పోతేనే అటుో ఇటు ఒక రూపాయ అన్న చేతికి వస్తుంది మనగీ
అవును ఇప్పుడైతే అసలు వర్ చేసిన వాళ్ళ నష్టాలే తప్ప లాభాలు లేనే లేవు
ఆ
ఇట్లా అన్ని రకాల పంటలు పందిచెంటోలకే లాభం ఉన్నది
ఆ అవును ఈసారి అయినా ఇప్పుడు వానలు వర్షాలు కూడా ఏమి ఎక్కువ లేనట్టు ఉన్నాయి ఇప్పుడు వర్షాలు పడతలేవు మా మా ఇంటికాడ కూడా అంటే మా ఇంటి ఊరు ఊరుపాక్క విలేజ్లో కూడా వర్షాలు పత్తి గింజలు పెట్టినా తెల్లారె ఒక చినుకులు పడ్డాయియట గంత ఆప్పటి నుంచలు ఇప్పటివరకు పదిహేను రోజుల వరకు వానపలేదు ఏంపలేదు అల్ ఉన్న పత్తి గింజలన్నీ మొత్తం మురుగి పోయినటాయినై అంత
అదే అది లైన్గ మూడు రోజులు వర్షం పడ్తటే గింజల అనై క్వాలిటీ
అవునవును అ అట్లా కూడాపడ్లేదంట వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు ఒక్కొక్కళ్రు ఐదు ఆరు ఎకరాలు ఉంటే పది పదిహేను వేలు అయిపోయినాయి వాళ్ళు ఎ
ఆ అప్పుడు వర్షం పడ్డ ఏదో ఒకటి మొల మళ్ళా పోకుంటాలని పెట్
ఆ మళ్ళ అది అసలే మొలతలేవంటే ఇంక ఇప్పుడు పోగుంటాలట మ
అదే కదా అసాల్ వర్షలే లేవు అవస్రం లేని వాళ్ళకి వర్షాలు పడతానై అవసరం ఉన్న వాళ్ళకి పడత్లెవ్
ఆకాడ కూడా ఎక్కువ ఏమి పడతలేవు ఇప్పుడు ఇవవాళనే కొంచెం మబ్బు చేసినట్టుయి వాన పడ్డది తెల్లిపోయిన్దిమాళ్ళ
అవునా ఇట్ సైడ్ లేదు ఇక్కడపడ్డది మళ్ళ మానే ఎండకాలంలెక్క కొడ్డాతంది ఎండ
ఆ ఫుల్లు ఉడకపోస్తాది అంతా
ఆ పోయిన సంవత్సరం ఇప్పటికైతే ఫుల్లు వర్షాలు ఉంనై
ఇ ఇక్కడ ఎందుకు మన సిటీలలోనే పడుతాంది విలేజ్లనే పడతాలే సిటీలల్లో చెట్లు ఉండయి ఏముండై అసలు అక్కడ ఎందుకు పడుతు అర్ధమే కాదు ఆ
మా మంచి దూ పొలాలు వేసుకుంటాం అనుకుంటే వర్షమే పడుతుంది
ఆ
ఈసారి పంటలు కూడా ఏం పండాయి ఇక మన్కి రీట్లు అన్ని పెంచుతారు
ఇప్పుడు ఇప్పుడు పంటలు ఏమ ఒక బోరియ బత్తా ఐదు వందలు పెట్టాడు అప్పుడు మూడు వందలు ఉండే ఇప్పుడు ఐదు వందలయిదంట అది
ఐదు వందల అయింది అంత రేటు పెట్టి కొని పండించినా గాని మనక ఏం రేటు
ఆ వాళ్ళు మళ్ళా వాళ్ళు తక్కువ కొనుకొని వాళ్ళు ఎక్కువ త అమ్ముకుంటారు అంతా
ఆ ఇప్పుడు షాపులల్లా మనం మళ్ళా అదే ఎక్కువ రేటు పెట్టి కొనుక్కోవాలి.
చూసుకోవాలే
ఆ మధ్యవర్తులు దొబ్బడే అయితది.
మధ్యవర్తులేం మనం అసలు చేసిన పంట మొత్తం ఈ మధ్యవర్తులు హాసం వాళ్ళే తింటారు. తయితులకి మీ ఉల్తలే అస్
రెస్పెట్ ఏమీ ఉంట అందుకే అసలు వ్యవసాయమే చేయ లేదండి చేసిన వాళ్ళు కూడా చేయట్లేదు.
అందుకని సప్పుడ సప్పుడికావ క కౌలుకి ఇచ్చ ఎత్తే అయిపోతది ఆటో ఇటో లక్ష రూపాయలన్న వ తయారు ఇట్లా ఒక ఐదు ఎకరాలు ఐదు ఎకరాలున్నా
నిజం అందరు అట్లే అనుకుండాలి కౌలుకి ఇచ్చి వేరే పని చూసుకుంటే నెలకు పదివేలు
ఆ ఆ ఇప్పుడు మాకున్న మా మాకున్న పొలానికి మేము కౌలుకి ఇచ్చుకుంటేనే సరిపోవ అనిపిత్తంది మాకైతే అంటే ఇప్పుడు ఇళ్ల్ని మిగులుతలే లేవు మాకు ఇంక ఎక్కువ పెట్టుబడయితానే
మేము కూడా ఈసారి అట్లనే ఇచ్చినాం అసలు ఏం మిగిలట్లేదు అది వావ్ పంట వండట్లేదు వారు చలత్తలేవని చేసాం కాళ్ళకే
ఆ అయినా అట్లా ఇస్తేనే మంచిది ఈ ఇవన్నీ చేసుకుని ఇబ్బంది పడుడు కన్నా అప్పుడేమో మేల్ ఫీమేల్ అని పెట్టి అట్లా ఇబ్బంది పడాల అనుకుంటే ఇప్పుడు ప పంటలు పెట్టే ఇబ్బంది పడతాం.
అవునవును ఆ ఆబ్బ ఆడ ఆప్ప జీసేపాని వేరే దగ్గర అయితే కొన్ని పైసలు ఉన్న
కొన్ని పనేసలున వత్తాను ఎట్లా కూడా పదివేలు వచ్చేకాడ ఎనిమిదివేలే వచ్చిన కూడా జరిపువు అక్కడ ఇటు ఇక్కడనే ఉంటే అక్కడనే ఉంటాయి అట్లాగాని మరి చానా అంటే చానా ఇబ్బంది వడతాల ఈ సారి ఈ
చాలా మంది అసలు ఊళ్ళనే ఉంటేలే చాలా మంది అటు హైదరాబాద్ సై ప చూచుకుంటామని అటే పోతళ్ల
హైదరాబాద్ లో మొన్న హైదరాబాద్ సైడ్ అయితే మొన్న అసలు మనుషులు నడవనంత వాన పడ్డది మొన్న అయితే ఒక రోజు పొలాలు ఉన్నాయా చిలకలు ఉన్నాయి ఏమి లేవు అక్కడ హైదరాబాదు ల కార్లు నడవాలి అసలు మన ఇక్కడ ఎల్బి స్టేడియం సంథింగ్ ఎక్కన్నా ఒక బండ్లే కొట్టుకొని పోతానాయ్
మొత్త మసలు వరద వరద యితు
ఆ నేను మొన్నొ ఒక రోజు వెయినప్పుడు అక్కడ సైడ్ పోయినప్పుడు చూశాను మొత్తం అసలు బండ్లే ఇట్లా మన పడవలుగాక పోయినట్టు పోతానే
అహా అదే వర్షం మా దగ్గర వాడితే మనిషం
ఆ మనకాడ ఒక రెండు మూడు వానాలు పడిపోతే మనకు రైతులకు అనేది చ చాలా సంభరం అనిపితది కాగాని
అ అసలు ఈ సార్ వర్షాలు పడాయంట చాలా వరకు చాలా మంది అంటాల అందుకే భయం అయింది చేయలె
మళ్ళీ చేస్తా కొంచెం పనిమీద ఉన్నా
ఆ ఓకే అండి